హలో హలో
ఆ హలో భగునా
ఆ అన్నయ్య ఆ బాగున్నాను ఎలా ఉన్నారు మీరు
ఆను ఆ అ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బానే ఉన్నాను ఎలా ఉన్నారు భోన్ చేస్తారా
ఆ చేసినండి భోజనం
ఆ నేను చేస్సేను ఫోన్ చేస్తుంటే కలవట్లేద ఏంటి నీ ఫోన్ అన్నాయా
అంటే ఈ మధ్య కొంచెం నేను పనిలో ఉన్నాను
అవునా
ఆ ఈ మన ఇల్లులు కట్టిస్తున్నా
అవునా నేను అదే దాని గురించి మాట్లాడదామ అని ఏమైనా చెప్తామని చే వద్దాం అనుకుంటే ఫోన్ కలవట్లేదు
అదే అదే అటు కొంచెం మ్ ఈ ఉండదు సిగ్నల్ ఉండదు దాని వల్ల కలవటం లేదు అనుకు
అవునా అదే మేము ఇల్ ఆ చెప్పు అన్నయ్య
అండే అడవిలో ఇల్లులు కట్టిస్తున్నాం ఒక రెండు మూడు ఫారెస్ట్ లో ఇల్లులు వస్తే అవి కట్టిస్తున్నాం అడువిలో
అవునా ఇప్పుడు అయిపోయిందా
ఆ అయిపోయినాయి అయిపోవడానికి వచ్చినయి లా ఆ కొంచెం ఉంది కొంచెం చిన్న పని ఉంది ఆ పని అయిపోతే ఇగ వాళ్ళ పని ఇగ వాళ్ళకి వాళ్ళ ఇల్లులు వాళ్ళకి ఇచ్చేసినట్టే
ఫోన్ లో అయిపోతే పర్లేదు ఇంకో మేము ఇల్లు కట్టించుకుందాం అను కుంఠణం
ఇల్లా
ఆ
ఆ చెప్పండి ఏ ఇల్లు పెద్దది ఇల్లా చిన్న ఇల్లా
కొంచెం పెద్దదే
సరే సరే మంచి విషయం జెప్పావు మంచిది మరే ఇల్లు మొత్తం నేను తీసుకునేటట్టేనా లేపోతే మీరు మటి అంటే సామాన్ మీరు ఇస్తారా లేకపోతే మొత్తం నేనే చేసేటట్టు చేయాలా
మొత్తం మీరే చేసినా పర్లేదు
మొత్తం నేనే చేసేటట్టు అయితేనే మా తీసుకుంటా నేను కూడా అలాగే తీసుకుంటా మొత్తం నేనే చేసేటట్టు ఎందుకంటే అే మీకు ఇబ్బంది ఉండకుండా ఉంటది
ఆ అవును
ఇప్పుడు మీరు ఉ పని కాడికి వచ్చి చూడటం మళ్ళీ మీకు సామాన్లు లేవంటే మళ్ళీ అప్పటికప్పుడు మీరు ఆటోలు తీసుకెళ్ళి ఆ కిరయాలు మాట్లాడుకో రావటం అయన్న మీకు ఇబ్బంది అయితది
అవును ఇబ్బది చాలా ఇబ్బంది అయిపోంది మొదలు పెట్టాం అలా అవ్వక ఆపెసాం
అదే అదే ఒక్కసారి మీరు మాకు కాంట్రాక్ట్ ఇస్తే మాత్రం ఇగ మేము అలాంటిది ఏమి ఉండదు మీరు ఓద్ ఓన్లీ ఒక్కసారి వచ్చి చూసుకోవటం అంతే మాకు ఆ స్థలమే స్థలం ఉంటది కదా మీరు ఇల్లు కట్టుకునే స్థలం
అవునవును
ఆ స్థలాన్ని మాకు చూపించి మీరు ఎలా కట్టుకోవాలినేది ఒక అంచనా ప్రకారం ఒక అంటే మేము కొన్ని ఫొటో చూంచుతాం మీకు అందులో మీకు ఏది నచ్చి తె అది చెప్తే దాన్ని బట్టి మేము ఎంత ఖర్చు అవుతది అనేది మీకు చెప్తాము దాన్ని బట్ కొంచెం అటు ఇటు అయినా మాట్లాడుకుందాం ఒక రూపాయి మనోళ్ళక మనోళ్లే కాబట్టి ఒక రూపాయి తక్కువైనా తీసుకొని పని మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వు చెప్పిన మేము చెప్పిన డేట్ అ మేము చెప్పిన తారీఖల్లా మీకు అ ఇల్లు ని అందిస్తాము మీరు గృహ ప్రవేశం చేసుకొని మామ్మల్నే ఆ గృహ ప్రవేశానికి పిలవండి
అలాగే మరి సగము వాళ్ళు కట్టారు తర్వాత ఎలా అటు ఇటు చేస్ స్తన్నారు కొంచెం అటు ఇటు డబ్బులు మోసం కూడా చేశాడు
అబ్బా మరి అప్ అప్పుడే ముందే నాకు చెప్పుంటే ఈ పాటికి నేను ఇలాగే చేస్తారండి చాలా మంది అంటే ముందుగా ముందు ముందు డబ్బులు తీస్ ంటారండి మీకు అది ఇస్తా ఇది చేస్తా తొందర చేస్తా అంటారు తర్వాత మీరు డబ్బులీస్ స్తారు నమ్మేసి తర్వాత వాళ్ళేమో మీరు ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఫోన్ ఎస్తారండి చూడండి మీరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్ త్తరు మీరు వాళ్ళ ఇంటికేళ్ళినా కూడా వాళ్ళు ఉండరు మళ్ళీ ఏదన్నా గట్టిగా అడిగితేనేమో మేము చేస్తున్నాం కదా మీ అది అది లేదు ఇది లేదు ఇంకా నాలుగు రోజులు ఆగండి ఇంకా పది రోజులు ఆగం డి అలాగే చెప్తారు సమాధానాలు
ఆ మధ్యవక్తి కూడా మాట మాట సమాధానం చెప్పట్లేదు వెళ్ళిపోయాడు
ఆ అలాగే ఉంటారండి ఈ మధ్య అందరూ అలాగే తయారయ్యారండి అందుకే నమ్మకమైన దగ్గర ఉన్న మనిషి దగ్గరే తీసుకోవాలండి ఏ పనైనా
ఆ ఆ అదే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోని నేను చేసాను ఇంకా బాగానే కుదిరిందిలేండి
ఆ మీరు అప్పుడే నాకు ముందు చెప్పుంటే అసలు ఈ పాటికల్లా మీకు ఇల్లు కూడా డ తయారు చేసి ఇచ్చేవాళ్ళం అండి
ఆ మాకు అంతా లేదు మీరు చేస్తున్నారని తెలియదు కదా లేకపోతే ముందు మీకే అప్ చెబ్మ్దుమ్ వాళ్ళెవరినో నమ్మి అనవసరంగా మోసిపోయాం
అదే అదేలేండి నేను కూడా ఈ మధ్యనే మొదలు పెట్టాలేండి ఇంత ముందు వేరే పని చేసి కొంచెం డబ్బులు రావడం లేదని ఈ పనిలోకి వచ్చానండి
అదేలేండి అయినా అసలు ఇంకా సగం డబ్బులు అక్కడే వెళ్ళిపోయినాయి వాళ్ళే తీసుకెళ్ళిపోయారు రు చాలా ఇబ్బంది అయిపోయింది
సరే అండి అయితే మరి మీరు సగమా సగం కట్టినా కూడా మేము చేస్తామండి
ఆ
కానీ ఆ టైల్స్ కూడా మేమే చూసు కుంటాం కానీ టైల్స్ కంటే మార్బుల్స్ వేయించండి మార్బుల్స్ బాగుంటాయి
మా అలా అయినా పర్లే అంటే మరి పర్లేదా ఖర్చు ఏమి పర్లేదా
ఖర్చు అంటే మీరు పెడుతా అంటే మేము తీసుకొచ్చి మొత్తం మేమే చేస్తామండి మీకు స సమండ్లు కూడా అన్ని మేమే తీసుకొస్తాం లే మా దగ్గర కూలీ వాళ్ళు ఉంటారు వాళ్ళే తీసుకొస్తారు ఆ కటింగ్ చేసే మిషన్ కూడా ఉంది
అంటే కొంచెం అక్కడే డబ్బు వెళ్ళిపోయింది కదా మరీ ఎక్కువ పెట్టాలం టే అని కొంచెం తగ్గించే బలం అయితే పర్లేదు
తగ్గిస్తామండి ఎందుకంటే ఇప్పుడు మీ ఇల్లు మంచిగా చేసామనుకోండి కొంచెం తక్కువలో మీరు ఒక ప పది మందికి చెప్తారు మీరు పది మందికి చెప్ అయితే వాళ్ళు ఏమంటారు అయ్యో కొంచెం తక్కువకే చేశారు కానీ మాకే ఇంకా వాళ్ళు ఇళ్ళు వచ్చి చెప్తారు కదా మాకే ఎక్కువ పని దొరుకుద్ది అది ఫస్ట్ లో క కొంచెం మొదట కాబట్టి కొంచెం తక్ క్కువకే చేయాలండి ఏముంది మాకు కొంచెం లాభమేవద్దు మా పనికి మా
ఆ అలా అయితే అదైతే ఉంటుంది గానీ అంటే మ రీ ఎక్కువ పెట్టలేం కదా మొన్న అంతా ఖర్చు పెట్టి అందుకని అ టే లేకపోతే అలా ఏం కాదు ఇంత కట్టి ఎందుకు వదిలేస్తాం అలాగా
లేదు లేదు లేదు మాకు ఎక్కువ లాభం వద్దు మేము వ చ్చినప్పుడు మా కూలి మాకు ఇస్తే మేము చేస్తాం కానీ మీకు ఎలా డిజైన్ కా ఎలా కావాలంటే అలా కూడా చేస్తామండి మీకు పైన సీలింగ్ కాని ఆ ఓకే ఓకే అండి ఇప్పుడు మీకు ఇల్ ఇల్లు ఎలా కావాల అనుకున్నరో ఆ బొమ్మ నాకు నాకు పంపండి నేను దాన్ని బట్ ట్టి మొత్తం మా కింద ఒక పది పదిహేను మంది కూలి వాళ్ళు ఉంటారు అందరం మాట్లాడేసుకోని మీకు ఎంత డబ్బులు అయితదనేది నీకు చెప్తాను కొంచెం మీరు మీ ఇంట్లో కూడా కనుక్కొని కొంచెం మాట్లాడండి
కిని కొంచెం కింద ఒక గదిలోని చెక్క లాంటిది ఏద్దాం అనుకుంటున్నం ఏన న్నవుతదా
చెక్క లాంటిదంటే ఏపిస్తాం కని కొంచెం అదే అదేలేండి ఇప్పుడు కొత్తగా అందరు అలాగే పెడుతున్నారు
అవును ఆ
మరి అలా అయితే కొంచెం మీకు ఖర్చు ఎక్కువ అవుతుందండి
అదా అయితే నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడి అది కొంచెం చెప్తాను అంటున్నారు పిల్లలు ఇంకా కట్టించాక ఊరుకుంటారా ఏదోటి చెప్తారు కదా
అదే అదే అండి అవును
ఆ అద్ అందుకని సరే అతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అందులో ఏమైనా
అ ఉ ఉన్నారండి
ఆ స
తెలిసిన వాళ్ళు ఉన్నారు మీరు నాకు చెప్తే మీరు మీ ఇంట్లో కనుక్ కనుకోండి కనుక్కొని అది కూడా పెట్టిద్దామంటే నేను మీరు నాకు ఫోన్ చేసి చెప్ అయితే నేను వాళ్ళకి చెప్తాను వాళ్ళొచ్చి ఫస్ట్ మొదట చూసుకుంటారు ఇల్లు ఆ ఇల్లు చూసుకుని దానికి ఎం కొత్త సామాగ్రి పట్టిద్ అనేది వాళ్ళకి తెలుసుకుంటారు ఆ అంచనా ప్రకారం మీకు చెప్తారు
ఆ అలా అయితే పర్లేదు
ఇంకా ఏమైనా పైప్ లైన్లు గాని అలాం ఏమన్నా చేపిస్తారండి మీ ఇంటికి
ఇంకా ఏమి పెట్టలేదు వాళ్ళ అన్ని సగం సగమే చేశారు
అయితే నేను ఒక రోజు వచ్చి మీకు ఖాళీ ఉన్న రోజు నా చెప్పండి నేను వచ్చి మీ ఇల్లు చూసుకుంటాను మేము ఒక నలుగురం వచ్చి మీల్లు చూస్తాము
ఆ అలా అయితే పర్లేదు
చూసి మరి ఎలా కట్టారో నాకైతే తెలియదు కదా వాళ్ళైతే
అవునవును
కొని దాన్ని బట్టి నేను ఒక అంచనా వేసుకుంటాను
ఇన్ని నేను పెడతాను మీరు ఒకసారి వచ్చి చూడండి అదే చూస్తే తెలుస్తుంది కదా మీకూడా
అవునవునండి చూడకుండా ఏ ఏది ఏది చెప్పలేమండి మనం
అవును అలా అయితే తీసుకురండి ఒక నలుగురిని మీకు అర్థం అవుతుంది ఏం చేశారు వాళ్ళన్నీ ఇది పూర్తిగా చేయలేదు పైగా సరిగ్గా కూడా చేయలేదు మేము చూ అక్కడ వేరే ఊరేల్లాం ఈ లోపు నచ్చింది కట్టేేశారు
ప్పుడు మీకు ఎక్కువ లాస్ అయితంది ఇప్పుడు వారు మేటే సామాన్లు కూడా తక్కువ రేటు తీసుకొచ్చి పెట్టింటారు ఆరు
ఆ మా ఆ మధ్యవర్తి మాకు ఎవరికో వచ్చే చుట్టాల తెలిసిన ఆయన సరే అని వాళ్ళు చెప్పారని పెట్టించా ఆయన మొత్తం మోసం చేసి ఆయన కూడా మాట్లాడంమని చలిపోయా
అదే అదేలేండి ఇప్పుడు మీరున్నట్టుయితే బాగుండేది ఆయన అన్ని నాసిరకపు సామాన్లు తీసుకొచ్చి పెడతారు తర్వాత పైన ప్లాస్టింగ్ అలాంటివి చేస్తే మీకు అర్థం కాదు తర్వాత ఒక పది పదిహేను సంవత్సరాలు అయిపోగానే అదేమవుతుందంటే గోడలు పగుళ్ళు వస్తాయండి
అదేలేండి
ఆ అలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలంటే మంచి రకమైనవే తీసుకొని రావాలి ఇటుకైనా సిమెంట్ అయినా ఏదైనా
ను నేను మీరు చేస్తే గాని ఏది చెప్పలేరు
అదే అదే అండి నేను మీకు ఖాళీ ఉన్న తేదీ చెప్పండి మేము ఒక నలుగురు వస్తాము చూస్తాము మీకు ఏ ఇబ్బంది లేకుండా మా కూలి మట్టికి మాకు వచ్చేలాగా మాట్లాడుకుందామండి మాకూడా ఎక్కువ ఎందుకంటే మేము మొదలు పెడి న్నాం కాబట్టి మా మేం గట్టిన చూసి మిగతా వారి కూడా మాకు చెప్తారు వీళ్ళు ఎవరు కట్టారంటే మీరు కట్టారంటే మాకు అలా కొద్దిగ కూలు దొరుకుతుంది కదా అని మా
అలా అయితే పర్లేదు కొంచెం ఇప్పుడు భయం తగ్గింది లేకపోతే అసలు వాళ్ళతో గొడవలే సరిపోయాయి
అదే అదే లేండి మీరు భయప భయపడాల్సిన పని ఏం లేదండి. ఇల్లంటేనే మనకు శుభకార్యం శుభం లాంటిది. అలాంటాటికి మనం భయపడ భయపడకుండా మంచిగా కట్టి మీ మీ చేతిలో మేము పెడతామండి ఓకేనా ఆ సరే అండి. ఓకే ఆ సరే అండి ధన్యవాదాలు.
ఆ సరే అండి